ఆ వినిపిస్తుందరా త ఉహు తిన్నవ అన్నం పంది నిండా
తీరింది గానీ పాప అన్నం తినట్లేదక్క అసలు
ఓ మా బాబు కూడాడిప్పుడు టైం చూసిన ఎంతయితందో అస్సలే తింటలేడు గోర ఇంక కొత్తాని ఏం చేయాలో అర్ధైతలేదు
నీ పాలే జీకుతన్ది పిల్ల
అన్నం తినకపోతే అట్లనే ఆ అట్లనే చేస్తరు మా బాబు కూడా కాంతి అట్నే చెత్తడు అందుకే ఎంత కష్టమైైన సరే అన్నం వినిపియేలె ఖచ్చితంగా
అదే వచ్చింది
తన్నవార మరీ
ఆ తిన్నాక ఇప్పుడే పప్పు వండిన శెనగపప్పు
అవునా ఏం పప్పు చేసినవు
చేనగ పప్పు నువ్వు కూడా పాపే అనుకుంటా
ఆ పప్పే ఇది ఇప్పుడే అయింది పప్పు పాపకు ప్లేట్లు అన్నమేసిచ్చిన ఆ బాబుకు తీనిపిస్తా అంటే తింటలేడు
మా సారి ఫోన్ ఇచ్చి పాపకు నైట్ ఫీవర్ వచ్చింట ఇ ఆమె పెద్ద గ్లాస్ ఏం కాదు నాక్ సరే కదా అని ఇంటి దగ్గరనే ఉంచేసుకుని
ఉహు
హ్మ్
బాబు తినట్లేడా అంటే బాబు నువ్వే తినిపియ్యలి మనమే తినిపియ్యలి కదా
హా బాబుకి మనమే తినిపియ్యలి పాప తింటది ఆమె ఆమె తింటది కాని ఒక్కొక్కసారి స్కూల్ కి లేట్ అయితే నేనే తినిపిస్తా
అవునుకని వీళ్ళు అసలు తినరు తినిపిత్తే అసల్ తినట్లేరు ఒకటే పాలు గుంజుతాంది నాకు నైట్ పాలు గుంజేసరికే బొడ్డు క
ఏందో ఏమో
ఆ పిల్లలతోటి కష్టమే కొంచెం వరకు
ఏమో మల్ల లెత్తే ఆన్నం తినిపియాలిగా
పడుకుందా ఇప్పుడు
పండుకుంది ఏం తినపోయినా పండుకుంటుంది మంచిగా
ఆ వాళ్ళు అట్లనే పడుకుంటారు తిన్న తినక పోయినా
ఏం కాదు పాలు ఇస్తాన కదా ఇక పాలు సరిపోయినట్టుంది
అవునా మ్మ్ ఏమైంది అయితే ఇప్పుడు మీ అక్క మాట్లాడిందా నీతోటి
మ్మ్ మాట్లాడి నైట్ అంటే సాయంత్రం ఒక కాల్ మాట్లాడింది
మ్మ్
తెలుసు నీతోటి నీతోని మాట్లాడిందటగా
ఒక్క కాలు మాట్లాడిన వాళ్ళ అత్తమ్మ వామ్మో లోడ లోడ లోడ ఒరుతాంది వాళ్ళ కొడుకు కేకలు పెడు తాండు ఇవరకే అన్ని జీరోలు అవుతాని అనేసి ఇగ నాకు ఫోన్ చేయకే తల్లి రేపే మాట్లాడుకుందాం మీ ఇంట్లో బాగా గొడ ఇనపడుతాంది అని చెప్పిన
మరి అంతే జీరోలు పడతాంటే ఊకే పడతాంటే ఇబ్బంది కద
మ్మ్
నాయి కూడా అయినాయి ఈ రోజు బాగనే నా టాస్కులు కంప్లీట్ కాలే నావింక ఎనిమిది ఉన్నాయి ఎనిమిది
నాయి పంచు పెడుతది
పద
ఎత్తు ఆ
నాలుగని చెప్పినవ్
నీతోటి నాలుగు కాల్ రా పది చూపెడుతాంది
ఆహా
ఇక కొత్త వాళ్ళతోటి ఎవరితోని మాట్లాడలే ఒక ఆమె ఒకటే కాలు మాట్లాడి మళ్ళీ ఒకసారి పది నిమిషాలు మా మాట్లాడింది ఇట్లా రేటింగ్ ఇచ్చే వరకే ఆమె కాలు కట్ అయింది నిన్న నీది కూడా గంతే
ఏ ఇప్పుడు ఒక ఆమె మాట్లాడింది మళ్ళీ మాట్లాడు అంటే వెయిట్ అని చెప్తాంది ఎవలో అనిత ఆట
అయ్యో వాళ్ళు అట్లనే ఇగ చేస్తూనే ఉంటారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ చేస్తానే ఉంటారు మీ అక్క ఆల్రెడీ కాలు మాట్లాడతాంది గాని అబద్దలాడుతాంది
అవును కట్ చెత్తంది ఫోన్ చెత్తంటే కట్ చెత్తంది
నేను ఆమెకి చేస్తాను నాలుగైదు సార్లు చేసిన వాట్సాప్ కాల్ అయి అయితే కొత్త వాళ్ళు ఇప్పుడు కొంతమంది ఇగ కొత్తగా వర్క్ వచ్చినోళ్ళు ఫోన్ చేస్తాండు కదా అందరికి
మ్మ్
మ్మ్ అట్ల అని ఎవలైనా న్యూ వాళ్ళు
నార్మల్ మెసేజ్ వచ్చినాకనే చేస్తాలా అక్క
అ గదే రా వాట్సాప్ లో ఇప్పుడు మెసేజ్ చెత్తే లేదు దా, ఫోన్ మాట్లాడతావా? కార్యా అపు అని. అట్లా ఇగ, మీ అక్క కొత్త వాళ్ళతోనీ మాట్లాడతాంది ఈ మధ్య. చ్, నాకు తెలిసి అంతే. అందుకే మన కాల్ ఆన్సర్రితలేదు. లేక్ ఒకతె, ఆమె కాల్స్ అయిపోవాలని అనిపించదా ఎవాళ్లకైనా? తొందర వోడగొట్.
ఏడా, మాకే అయిపోయినయ్ అన్నీ.
ఏడా, అయిపోలే ఆమె ఎంత? పొద్దునే, ఎన్ని రెండు నంబర్లది అయిపోవద్దా?
ఉమ్మ్.
ఉమ్, నీది ఒక్కటే నెంబర్ దేనా?
ఆ, అక్క.
నీది ఒక్కటే నెంబర్ ఆ?
ఏడా, సింధుతోని మాట్లాడదాం అనుకుంటే సాయం. త్రా, ఏదో ఏ ప్రాబ్ల్స్ సర్వర్ డౌన్ ఏదో వస్తాంది.
నేను ఇగ నైట్ ఎవ్వరికి చెయ్యాలే, ఇగ.
అయితే, సింధు ఏంది? ఫోన్ కట్ జేస్తే ఫోన్ అదే కట్ అయింది. నేను కట్ జేయలే. కట్ జేసిన్ నన్ను ఒకటే గొడవ పడతాంది మా చెల్లె నాతోటి. నేను కట్ జేయలేదే తల్లి. ఆ, నువ్వు కట్ జేసినవ్. నాది జీరో పడ్డది నువ్వు. జేయవట్టే అన్నీ, ఒక్కడే గొడవా?
ఆ హా హా కాదు, ఇగ అది ఒక్కొక్కసారి అట్లనే, మీ చిన్నద్. చెల్లె నెంబర్ ఇయ్యానన్ చెప్పిన గానీ, ఇగ నేను మాట్లాడలే నైట్ల. నాకు కూడా నిన్న డేట్ టైం లా కాల్స్ మాట్లాడినాం గదా, ఫుల్ హెడేక్ వచ్చి ఘోరంగా నిద్ర వచ్చింది.
ఆమె మల్లా అవి. మళ్లా నైటే ఉంటది, పొద్దుగాల అంతా లేదు.
మ్ హు, కలిపితావా? హు, అవునా?
బిందక్కతోని మాట్లాడినప్పుడట, కాల్ కాలేదు. నువ్వు వచ్చి, నువ్వు మాట్లాడినప్పుడే కాల్ అయినయ్ అని చెప్తాంది ఇగ. ఓ వా, అది అట్టనే కట్టే. వే, నీకు దండం బెడతనే, నేను అన్న.
ఇప్పుడు చానా మంది ఈ యాప్ ని యూజ్ జేస్తాలు కదరా, కట్ అయితది ఒక్కొక్కసారి. సర్వర్ డౌన్ గదా.
ఈ పిల్ల ఒకటే పాల్చికుతావుంది, కాని అన్నాం తినట్లే అక్క.
ఏం గాదులే, ఇగ ఆమెక్. కాకలి అయితే ఆమె తింటది మరి, ఏం జేత్తవ్? తినకపోతే.
అ అ హు
ఆ హె.
హ్.
హలో!
ఆ, అక్క.
ఉమ్.
తిన్నావా?
తిన్నాను రా, ఇవ్వల.
ఉమ్మ్.
ఇవ్వాల ఫాస్టింగ్, సేమియా జేసినా.
ఎందుకు ఇయ్యాల ఫాస్టింగ్? మంగళవారం.
అంటే, మా బాబు బాబు గావాలని దేవునికి మొక్కుకున్నాం అన్నట్టు. బాబాని గాదు గానీ, పిల్లల కోసం మొత్తం మీద.
ఉమ్.
ఉమ్, అట్లని. ఆ బాబు పుట్టిన కంచెల్లి, ఇగ అట్లా ఫాస్టింగ్ అంటానని మొక్కుకున్నా. న్నా హనుమాన్ కి
ఆహా హనుమాన్ కిమో
ఊ నువ్వేం మీరేడే ఏడన్న ఆ ఏంటిది రా
బాబే పుట్టిందిగా
ఊ పాప బాబు ఇద్దరు ఫస్ట్ పాప
అదే బావుకి మొక్కిన బావు పుటిండు ఇగ ఉపవాసి
ఊ ఆ బాబు ఉటిండు
ఊహు ఏంజెతల్ ఇద్ ఇద్దరు ఇద్దరికి చేసేసరికి టైమ్ అంత అయిపోతాందిగా
ఉ ఇవాళ లేట్ అయింది ఇవాళ్ళ గుడికి పోయి వచ్చి సేమ్ వేసే వరకు ఇంత ముందు దే పప్పయింది మా పాప మ సార్ ది ఫ్ ఫోన్ ఉంచుమని చెప్పిన ఇట్లా నాకు పని ఉంది నీ ఫోన్ ఇతే పిల్లల్ జూత్ తరనంటే ఫోన్ ఇచ్చిండు
ఆ
ఇవార్ దాక మా బాబు చూసిండు అన్నం తిన్ అంటే అన్నమదన్ని లేసి వాళ్ళ నాన్నమ్మ దగ్గరికి పోయిండు ఇగ మా పాప జుతాంది మళ్ళ ఫోన్ తీసుకొని
ఊహు బాబుకు ఫై ఇయర్స్ ఇగ పాపాకు ఫై ఇయర్స్
ఆ పాపాకు ఫయ్
ఊహు
మరేం కాల్స్ అయిపోయినా అని నేన్ అంటే మీ అక్క అయిపోలే అని చెప్పింది కదా
ఏమో మా అక్క అన్ని ఐపోయినంకా రాయ్ పోనీ అంటది
ఊ దేవ్
ఆ నిన్న నెంబర్ ఇచ్చింది ఒకల్ది ఒక ఆమె నెంబర్ ఇతే ఆ నెంబర్ కి మాట్లాడితే ఆది అనితాట అయితే ఆమె మాటడింది ఒక్కటే కాలు మాట్లాడినా
ఆహా
ఊ
పోని తీ మరి మీ చెల్లితోటి ఎన్ని మాట్లాడినవ్
మా షెల్లతోటి అసలకే మాటలేదు మాట్లాడదాం అని అంటే ఆ కాలు చేసినా ఏదేదో లొల్లి లొల్లి ఇగ ఆమె వచ్చేది ఫోర్ థర్టీకి ఇగ ఫోర్ థర్టీకి చూసుకుంటూ ఉంటాం ఇగొ మాట్లా మాట్లాడింది అనుకో ఏదైనా కాలు కట్ అయినా నీ వల్లనే కాలు కట్ అయింది నాది నీ వల్లనే జీరో పడ్డది ఇదే లోల్లి ఆమెతోటి.
ఆహా!
ఒక్క కాల్ కట్టని ఇంతవరకు నాకు కట్టు కాలేదు బిందాక మాట్లాడ న నేను మాట్లాడిన ఎగట్టే కట్ ఐందని అంటాంది ఇగ గడ్ల అంటదా అది అట్లనే ఆపుల్ అట్లనే ఐతదం టే నమ్మట్లేద్ మా షెల్ల అసల్ కే
ఆహ్ హ హా ఇప్పుడు ఇంకెన్ని మిగిలిన నీయి ఫోర్ ఉన్నయ
నాయా ఇంకా యైటు
యైటున్నయా
ఊ
ఇప్పుడు మీ అక్క మాట్లాడతన్ననదిగా నీతోటి
ఏమో మెసేజ్ చేయాలి ఇప్పుడు ఖాళీగా ఉన్నదా లేదా అని
ఊహు సరే, ఇంకో అమ్మాయి. ఇంకెన్ని నాతోటి ఎన్ని కాల్స్ ఉన్నయ్ మరి నీకు?
అయిపోయినయి నీతోటి కాల్స్?
ఆ, ఫైవ్ అయిపోయినయా?
ఆ.
మరి నాయి త్రీ ఏ చూపెడుతున్నాయ్ కదా?
ఫైవ్ అయిపోయినయ్ అక్క ఆన్ళ్లనే. నీయి ఫైవ్, అక్కా ఫైవ్ కదా?
ఆహా, సరేనా? ఇప్పుడు జూచి చేయవా మరి నీవు, ఇప్పుడు ఇగ?
ఇగ జేయ్, మళ్ల రాదేమో ఇగ.
సరే, నేను జేత లిఫ్ట్ చేయ్యి మరి ఒక కాల్. నీకెవరన్నా చేత్త అంటనేమో, వాళ్ళది లిఫ్ట్. నాయక్. చెయ్యకపోతే, నాక్ చెయ్యి. సరేనా? చూడు, ఎవరైనా జేస్తారా చూడు.